హలో నమస్కారం ప్రజెంట్ నా జాబ్ సిచ్యువేషన్ పరిస్థితులు ఏంటి రడి
స్చ్ ఆఫ్ బాగుంద అని అళ్ళునేమో బాలే అని అళ్ళునేమో
అంటే అంటే ఏ విధంగా అంటే బాలేదని అనలేము బాగుదు అనలేము అంటే ఆ చెప్పండి
ఉ చెప్తున్నామండి ఇప్పుడున్న జాబ్ సిచ్యుయేషన్ బాగుందని అన్నాము బాగోలేదు అన్నాలేము
అంటే ఎందుకని అలా ఎందుకని అలా
ఇడు ఏంటంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ ఉ ఉంచి ఉ ఉన్ని ఉంచంచం ఉ ఉంచం చెట్టస్ చాలా బాగుంది కొంచెం సెక్టార్స్ లో బాలేదు అ
ఆహా అంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ కొన్ని సెక్టర్లలో బాగుంది కొన్నింటిలోలో బాలేదంటున్నారా
ఆ అవును
అంటే ఎటువంటి సెక్టర్ లో బాగుంద అనుకుంటున్నారు మీరు
ఇంచు బయట నాన్ ఐటి సెక్టార్స్ లో స్టాక్ మార్కెట్ ఎప్పుడు అయ్యా ఇప్పుడు జాబ్స్ ఉంటున్నాయి
నాన్ ఐటీ జాబ్స్లలో ఎక్కువ జాబ్స్ ఉంటానాయి అంటున్నారా
ఉమ్
ఆహా అంటే ఇప్పుడు కాదు మే ఆ మేము అనుకున్న దాన్ని బట్టి అయితే కొంచెం ఐటి జాబ్స్ కంటే నైన్ ఐటి జాబ్స్ ఆ మంచిది అనుకుంటున్నారు కొంతమంది అది నిజమే నా
అ తడుమ ఎ అంత అ ప్యారేజ్ వస్తుంది ఎ ప్యారేజ్ వస్తుంది
అంటే నాన్ ఐటీ లో కంటే ఐటీలో ఎక్కువ ప్యాసేజ్ వస్తుంద
నాన్ ఐటీలో అయితే పేదేస్ చెతున్నా ఐటీ దనుకో
ఆహా ఐటీ కన్నా నాన్ ఐటీ లోనే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంద
ఆ
కాదు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నాన్ ఐటీ వేస్ట్ అంటే మామూలుగా అక్కడ ఒక్కసారే జాబ్ ఆపర్చునిటీస్ అలా ఉంటాయి ఎక్కువ ఉండవ్ అ మనం ఎక్కువ డెవలప్ చేస్త ఏమో అక్కడ అంటారు కదా నిజమా
నాన్ ఐటీ జాబ్స్ ఎందుంటే చాలా మంది ఇంట్రెస్ట్ ఉండట్లేదు చేయాలని ఇప్పుడు ఎందుకు అంటే అది ఎందుకంటే ఇప్పుడు రెస్పెట్ చాలా మంది రెస్పెట్ కావాలి అన్ని కాావాలంటే అవ్వదు
అంటే ఇప్పుడు రెస్పెక్ట్ కావాలంటే ఐటీ పోవాలంటారా
ఆ
అంటే రెస్పెక్ట్ కావాలి కాకపోతే డబ్బులు తక్కువ ఉంటాయంటారు కదా దాంట్లో
అవును
అప్పుడు డబ్బులు కావాలంటే ఇటురు కావాలి లేకపోతే రెస్పెక్ట్ కావాలంటే అటు పోవాలంటారు అంతేనా
అ అంతే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా మంది యా ఇప్పుడు ఉన్న రీ చు పర్లేదా బిజినెస్ పెడుతున్నారు బిజినెస్ చాలా మంది ఆ సెట్ అవుతాయి రెంటు పర్సెంట్ బిజినెస్ సెట్ అవుతాయి టెన్ పర్సెంట్ బిజినెసెస్ పాప్ అవుతాయి
అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టి హిట్ అయిన వాళ్ళందరూ ఇంకా బిజినెస్ లోనే ఉండిపోతారు కదా
ఉ
ఆ ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియక అడుగుతా బిజినెస్ మంచిదే లేకపోతే ఒక్కడి కింద జాబ్ చేయడం మంచిద మరి
ఇప్పు జాబ్ చేతే లీవ్స్ అవి వత్తయి లీవ్స్ కావాలంటే పెట్టొచ్చు పట్టిత టైమ్ లో జాబు ఇప్పుడు బిజినెస్ దిచే లీవ్స్ ఉండవు మనం మనం ఎంత ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ పని చేస్తే అంత ఎఫెక్ట్ రిజల్ట్ వస్తాయిని నే అందుతున్నా ఎందు అంటే ఓ
ఉ
చెప్పండి
ఇప్పుడు ఇప్పుడు మనం జాబ్ అయితే మనకు కావాల్సినప్పుడు లీవ్స్ వస్తాయి అది మనకు నచ్చినట్టు ఉండొచ్చు కాబపోతే మన సొంత అయితే కన్ఫామ్ గా ఎనీ టైమ్ పని చేస్తూనే ఉండాలంట అంతేనా
యూ ఎనీ టైం పని చేస్తూ ఉండాలి మనం ఒక సంవత్సరం అయితే వదిలేసి మనం బయటికి వెళ్తే మళ్ళీ దాన్ని పెట్టు మనం భయపడతాం చాలా
అంటే ఇప్పుడు మనకు ఏదన్నా అర్జెంట్ అవసరం ప నుండి ఒకరిళ మీద నమ్మకం పెట్టి బయటికెళ్తే వాళ్ళు మోసం చేసే ఛాన్స్లు ఉన్నాయంటారు అంతేనా
ఉ ఇప్పుడు పేరుస్తుంది ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఒక్క చిన్న తుప్ప అయితే పేరు అంతా కొలాప్స్ అయిపోతాది కదా
అవును పోతది కాబట్టి ఇప్పుడు బయట జనాలని కూడా నమ్మలేకపోతున్నా
ఉ
అ అంటే ఇప్పుడు బయట జనాలు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఏంటి అని
ఉ
నిజమే కదా అది
ఉ అవును
ఆ అందుకోసం అంటే ఏదైనా మనం సొంతది చేసుకోవాలి లేకపోతే ఇంట్లో వాళ్ళని పెట్టి వెళ్ళాలంటారు బిజినెస్ దగ్గర
ఇప్పుడు ఎంత ఇంటి వాళ్ళు అయినా అది కొంచెంమంది తెలుస్తు ఉంటది కొంచంమంది తేలిగా ఉంటది అప్పుడు కూర్చో పెట్టాలీ ఎ ఎంత చెప్పు అయినా ఉంటారు వాళ్ళు
అంటే బిజినెస్ చేస్తున్నాం అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటారు ఇంకా మనమే చూసుకుంటారు ఎలానే చేయాలంటారా
ఉ
అవును అది నిజమే కాకపోతే ఇప్పుడు బిజినెస్ లో ఎక్కువ సక్సెస్ అయితామా లేకపోతే జాబ్ చేసుకుంటా ఉంటే ఉన్నప్పుడు ఎక్కువ సక్సెస్ అయితామా రియల్ లైఫ్ లో
ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ అనేది రెండు పర్సంస్ తీతే ఫస్ట్ పర్సెంట్ జాబ్ చేస్త అయినా సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే టాలెంట్ ఉంటది టాలెంట్ ఉంటది ఆ జాబ్ చేసిన పర్సన్ బిజినెస్ రావాలంటే అవదు
ఆ అవును అది కూడా నిజమే
కొంచెం మందిది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది బిజినెస్ మీద
అంటే ఇప్పుడు జాబ్ చేస్తూనే కొంతమంది స్టార్టప్స్ అని ఇలాంటి నాన్ సైడ్ బిజినెస్లు అయి యి అయి అన్ని ఉంటాయి కదా అది చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది సైడ్ బిజినెస్ లో
ఉంటారు వాళ్ళు చిన్నప్పుటి నుంచి పుట్ట పట్ టైమ్ ఇప్పుడు అంత ఏజ్ వచ్చినా పట్టి టైమ్ లో చేసే ఉంటారు వాళ్ళు బిజినెస్లు చిన్నప్పుడు నుంచి
అంటే ఇప్పుడు నేనంటాను ఇప్పుడు మనం జాబ్ చేస్తూనే ఉంటాం కాకపోతే పర్టికులర్ ఏజ్ వచ్చాక ఇంకా జాబ్ చేయలేమ్ కదా
హు
అప్పుడు మన కేదన్నా సైడ్ బిజినెస్ లో అలా ఉంటే మంచిదేనా
సై సైడ్ బిజినెస్ ఉండడం మంచిదే ఇప్పుడు సైడ్ బిజినెస్ ఉన్నా మీరు ఎఫెక్ట్ పెట్టాల్గదా పర్టికులర్ టైము అని
అంటే అక్కడ ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ గానీ అలా ఎవరో ఒక్కల్లు
ఉమ్మ్ అవును ఉంటారు. కానీ నిదుర ఉంటారు అది నిజమే మీ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఎం ఎంతని చెస్తారు ఆ కొంచమంది తెలుస్తు ఉంటది బిస్నెస్ నుంచి
అంటే ఇప్పుడు నేనున్నా ఇప్పుడు వచ్చిన మనకోచ్చిన డబ్బులు అని కొంచెం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అలా చిన్న చిన్నగా అలా చేసుకుంట్ అంటే లాస్ట్ కి మనం ఒకవేళ జాబ్ నుంచి రిటైర్ అయిన కూడా అదే చేసుకుంటా కూర్చుంటారు అంతేనా
అవును ఇన్వెస్ట్ చేయడం ఎప్పుడు మంచిదే దాంతో పాటు ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా మంచిది లే ఆఫ్ అయినా ఇన్సూరెన్స్ మనీ కవర్ అవుతాయ్
ఆహా అవును అది కూడా నిజమే ఆ అది నిజమే ఇప్పుడు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలన్ పెట్టుకోవాలంటారు కదా ప్రతి ఒక్కలు అంటే ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నప్ ఇప్పుడు అప్పుడు అంటే హెల్త్ ఇన్సూరెన్స్లయ్యని
హుమ్మ్
ఆ ప్రతి ఒక్కళ్రు కొన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కదా డైరెక్ట్గా
ఆ ప్రొవైడ్ చెత్తే మనం కూడా కొంచెం అమౌంట్ అని కట్టాలి కదా కంపెనీ కంతా
అంటే మన శాలరీ లో నుంచే కట్ అయితయ్ కదా మన శాలరీలో మన శా ఆ అవును నవునవును అది నిజమే శాలరీ లోనే కట్ చేస్తారంట
దాని రోజ్ ఆ మనీది బెనిఫిట్స్ అ బనిఫిట్స్ బైట్ బైట్ ఇ చాలా అయితే వత్తాయి గద
అంటే బయట తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారా
హమ్
అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా అమ్మాయి కొన్ని నమ్మని కూడా ఉంటాయి కదా
హమ్
అయి మనం సెలెక్ట్ చేసు కొని పెట్టుకోవాలంటారా
హమ్
సరే థ్యాంక్ యూ అండి
అవును